హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఏం చేస్తున్నరండి
ఏం చేయట్లేదండి సాంగ్ పాడుకుంట కూర్చున్న ఇలాగ మీరు ఫోన్ చేసారు
ఓకే పని అంత అయిపోయిందా అండి ఈవినింగ్ వర్క్స్ అన్ని
ఉ ప్రస్తుతానికి అయితే వర్క్స్ ఏమి లేవండి
వంట చేస్తార అండి మీరు
ఆ చేస్త చేస్త చేస్త
ఎక్కువ ఏది ఇష్టంగ చేస్తారు ఇష్టంగ తింటారు
నాన్ వెజ్ వెజ్ అస్సలు వండం నాన్ వెజ్ కుక్ చేయను తినను వెజే
గ్రేట్ అండి మీరు ఇ ఈ జనరేషన్ లో ఇప్పుడు నాన్ వెజ్ తినను అన్న అమ్మాయిని మిమ్మల్ని ఫస్ట్ టైం వింటున్న
నిజంగ నేను నాన్ వెజ్ తినను నేను అది గాక ప్లస్ ఇంకొకటి ఏంటంటే వెజ్ లో అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తా ఉంటా కుకింగ్ లో అది కలిపి ఇది కలిపి ఏదో ఒకటి చేస్తా ఉంటా టిఫిన్ బయట జంక్ ఫుడ్ మంచూరియా ఏమైనా తినాలనిపిస్తే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా
అవునండి బయట తినే కన్నా మీరు ఇంట్లో చేసుకొని తినడమే సేఫ్
నేను అదే చేస్తాను ఇంకా
బయట ఇప్పుడు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో తెలీదు కదా అండి అదంతా స్కిన్ డ్యామేజ్ చేస్తంది చిన్న చిన్నగా అది ఫేస్ మీద ఆయిల్ రావడము ఇదంతా ఫేస్ హెయిర్ ముఖ్యంగా హెయిర్ కూడా డ్యామేజ్ అయితది అండి ఫుడ్ వల్ల ఇంక పొల్యూషన్ దాని వల్ల కూడా హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది
అవునండి
ఏం ఎక్కువగా చేస్తారండి వెజ్ బిర్యానీ చేసి చేయ అంటే
హ్మ్ చేస్తాను ఆ చేస్తాను పలావ్ చేస్తాను వెజ్ బిర్యానీ చేస్తాను బగారా రైస్ చేస్తాను
ఆ ఉమ్ పలావు ఎలా చేస్తారండి మీ సైడ్ అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అవునా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తారండి
అంటే నార్మల్ గా మనం బిర్యానీకి బిర్యానీ దినుసులన్నీ వాడు తాం కదా ఇలాచి లవంగం
అవునండి
కా జాపత్రి షాజీరా
ఉమ్
ఇవన్నీ ఆయిల్లో వేసేస్తాం ఫస్ట్ ఆయిల్ తో పాటు నెయ్యి కూడా వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతది
ఓకే
ఈ రెండు వేసిన తర్వాత ఇంకా ఈ దినుసులు వేసేస్తాం కదా బిర్యానీకి సంబంధించినవి తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేస్తాను
ఉమ్
నేను ఏంటంటే అల్లం వెల్లులి పేస్ట్ వాడను నేను
అది వేస్తనే కదా అండి టేస్ట్ బాగుంటది
లేదు అది వేయకుండా కూడా బాగుంటది అది వేయకుండానే చేస్తాను మాక్సిమం ఎందుకంటే ఫ్రెష్ ది అప్పుడప్పుడు చేస్తే టేస్ట్ గానీ లే లేకపోతే ఫ్రెష్ గా లేకపోతే వెయ్యను
ఆ ఫ్రెష్ దే చేస్తే చాలా టేస్ట్ ఉంటది ఫ్రెష్ దాంతో
ఫ్రెష్ తింటేనే వేస్తాను లేకపోతే ఇంకా అది చేయను అనమాట
ఓకే
మీరేం కుక్ చేస్తారు ఎక్కువగా
ఆ నేను ఈ మధ్య అయితే కొంచెం వంట తగ్గచ్చేసినండి సమ్మర్ కదా అసలు గ్యాస్ దగ్గరికి వెళ్లంటేనే చాలా హీట్ అనిపిస్తుంది ఉమ్ ఈ మధ్య అంటే నిన్ననే చికెన్ చేసినా అండి కొంచెం ఆ అది గ్రీన్ చికెన్ చేసా నిన్న గ్రీన్ చికెన్ అంటే కొంచెం. పుదీనా కరివేపాకు. ఆ కొంచం కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇంక అందులోనే. ఆ కరివేపాకు పుదీన.
ఓకే.
అవన్నీ గ్రాండ్ అవన్నీ గ్రాండ్ చేసేసి. ఆ చికెన్ కి అంతా పట్టేసి. ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంక ఆనియన్. ఆ ఆయిల్ ఏసి ఆనియన్ ఏసి ఆది ఫ్రై చేసేసిన అందులోనే. ఇగ లాస్ట్ లో మంచిగా మసాలా. ఇలాచి లవంగా అంత మసాలా మళ్ళీ కొంచెం గ్రాండ్ చేసేసి. దింపే అప్పుడు కొంచెం మళ్ళీ కొత్తిమీర పైనుండి ఏసేసి చేసేసా నిన్న చాలా టేస్టీగా. వచ్చిందండి. ఆహా మీరు తినరు కదా. ఓకే. సారీ అండి మీకు తినరు కదా నేను మర్చిపోయిన. ఓకే ఓకే.
నేను యూట్యూబ్ లో కూడా చూస్. స్తా ఉంటాం కదా వీడియోసు కుకింగ్ వీడియోసు చూస్తాను.
ఓకే.
ఎక్కువ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వెజ్ కంటే నాన్ వెజ్ఏ ఎక్కువ ఉంటది.
అవునండి అంటే మీరు స్టార్టింగ్ నుండే తినరా మధ్యలో ఏమైనా.
ఆహ లేదు స్టార్టింగ్ నించే తినం.
ఆహా అట్లయితే బెటర్లేండి మధ్యలో ఆపేయాలన్న ఆపేయలేమ్ ఇంకా అది.
ఏమో ఫ్యూచర్ లో ఎలా ఉంటదొ మా హస్బెండ్ వచ్చాక అలవాటు చేస్తే ఇంక చేసుకోవాలి తప్పదు.
చెప్పలేము. నేను స్టార్టింగ్ఆ ఫిష్ అలా తినకపోయే దాన్ని అండి.
నాకు నాన్ వెజ్ అసలు ఎందుకో అంత ఇష్టం ఉండదు. పర్టిక్లర్గా.
నేనైతే ఒక వన్ వీక్. నాకు చికెన్ లేదనుకో. ఇంక చికెన్ పైనే మనసంత.
ఉహు మీరు కేె ఫ్ సి కి ఎళ్తారా.
ఆర్డర్ చేస్తామండి ఇంక ఇప్పుడు ఏం ఎళ్ళేలాగుంది.
ఓకే ఓకే అంటే కే ఫ్ సి చికెన్ తింటారు కదా అంటున్నా.
ఆ తింటానండి కానీ ఎప్పుడయితే ట్రై చేయలేదు.
ఒకసారి ఇంట్లో ఏమైనా ట్రై. చెయకపోయారా ఈజీ ఈ మధ్య అంటే మొబైల్ లో చూస్తే ఈజీ ప్రాసెస్ లాగా అనిపి. చింది ఒకసారి.
అవును నాకు కూడా ఈజీ అనిపించింది చేద్దాం అనుకున్నా ఇంకా.
ఎలాగో ఇప్పుడు వర్షాకాలం వస్తది కదా.
అవును
ఇంకా మీరు అప్పుడు ట్రై చేయొచ్చు.
అవునండి. నాకు ఇష్టం అండి వంటలు చేయడం ఇట్లా వెరైటీస్ వెరైటీస్ కొంచెం ట్రై చేయడం స్టార్ట్. నుండే అలవాటు.
నాకేమో, స్టోరీస్ చదవడం అంటే ఇంట్రెస్ట్.
ఓకే ఏం ఏం అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ చదువు అంటారు, ఏం స్టోరీ అంటే ఇంట్రెస్ట్.
ఫమిలీ ఓరియంటెడ్.
ఔనా
రొమాంట్, రొమాంటిక్ అన్ని ఆల్మోస్ట్. అన్నీ చదువుతా, హారర్ తబ్బితే అన్ని చదువుతా. బట్, ఒక స్టోరీ మాత్రం హారర్ కూడా చదవ.
అంటే అవి సప్ సపరేట్ గా బుక్స్ ఉంటాయా?
ఆ బుక్స్ కాదు మొబైల్ లోనే ఒక యాప్ ఉంటది అందులో చదువుతాను.
ఉహు హు హు
స్టోరీస్ బాగుంటాయి ఎక్కువ స్టోరీస్ కలెక్షన్ ఎక్కువ ఉంటది అందులో.
ఓకే నేను ఏం లేదండి, నాకు హర్రర్ మూవీస్ ఇంకా ఎక్కువ ఇవే హారర్ అంటేనే బాగా ఇష్టం అండి ఇంకా థ్రిల్లింగ్ మూవీస్ ఇవే చూస్తా ఉంట మామూలు.
బ ఈ మధ్య థ్రిల్లర్ ఇవి ఎక్కువ సినిమాస్ వెబ్ సిరీస్ చూస్తున్నా.
ఇవి ఎక్కువ వస్తున్నాయి కదా అండి. ఈ సారి అంటే నేను గమనిస్తున్నా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుందా స్టార్టింగ్ నుంచి అంతేనా.
లేదు స్టార్టింగ్ నుంచి అంత లేవు, ఇప్పుడు చాలా మంది జనలందరూ. థ్రిల్లర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
కదా
ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా తగ్గిపోయింది అసలు చాలా అంటే చాలా.
అవును మొత్తం ఇవే హత్యలు అది ఫస్ట్ ఒక మర్డర్ జరుగుతది. దాన్ని కనిపెట్టడం కోసం లాస్ట్ వరకి అదే అదే కంటిన్యూ అయ్యి లాస్ట్ కి. ఎండ్ కార్డ్ లేకపోతే సీక్వెన్స్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్
లేదు ఒకటి చూడ్డమే ఎక్కువరా నాయనా అంటే మళ్ళీ సీక్వెన్స్ ఏంటో?
ఏం జరుగుతది? తెలుసుకోవాలి కదా చూసారా అండి రీసెంట్గా ఏమైనా మూవీస్.
చూడలేదండి
వెళ్తారండి థియేటర్ కి.
థియేటర్కి వెళ్ళానండి, ఫోన్ లోనే.
ఫోనే, నేను అంతే అండి సేమ్.
ఇప్పుడు థియేటర్ క వెళ్ళి చూసే అంత ఖాళీ ఖాళీ అని కాదు గాని నేను అంత ఇన్వెస్ట్ చేయను. అంటే ఈసీ మూవీస్ కి వాటికి
అవును
ఎందుకు అనిపిస్తాది. ఆ షాపింగ్ కూడా ఏం చేయను ఏము నేను దాదాప్ షాపింగ్ చేసి, సంవత్సరం పైనే అయితుంది.
అవునా.
ఈవెన్ మీషో లో కూడా తీసుకోవట్లేదు ఏమి ఇంతకు ముందు తీసుకునే దాన్ని.
ఊ
ఇప్పుడు అవి కూడా లేదు
బాగుంటుందా మీషోలో క్వాలిటీ
ఇయా పర్లేదు అంటే ఇప్పుడు ఎలాగో మనకి నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటది కదా ఫ్యాబ్రిక్ చూసుకొని నచ్చలేదు అంటే వెనక్కి పెట్టేయడమే
ఉహు నాకు ఎందుకు మీషోలో కంటే ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ చేస్తారు నేను
ఓకే ఫ్లిప్కార్ట్లో కూడానా బాగుంటాయా క్వాలిటీ ఇవ్వి
బాగుంటది నా షాపింగ్ మొత్తం ఫ్లిప్ అంటే ఇంక ఈ మధ్య నేను కూడా ఏం చేయట్లేదు ఎందుకో అవసరమా అనిపిస్తుంది
ఏమో లేండి దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అన్న మనసు రావ
ఆ మ ఎందుకో మనీ సేవింగ్ చేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే
ఇంకేంటండి
చెప్పాలండి
నా దగ్గర ఏమి లేవండి అయితే మరి ఇంక ఉండమంటారా అయి తే
ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి